హలో హలో అమ్మ వినపడుతుందా.
ఆ వినిపిస్తుంది సార్.
ఆ ఇప్పుడు మాట్లాడదాం ఇందాక మాట్లాడితే ఇకి రాకుండా అయిపోయింది. ఈరోజు ఏ విషయాలపై మాట్లాడదామమ్మా.
ఇవాళ పండుగ కదా సార్ మరి ఉగాది, ఉగాది గురించి మాట్లాడుకున్నాం.
సరే ఉగాది గురించి మాట్లాడే ముందు పండగలు ఎన్ని రకాలు మేడం ఐడియా ఉందా.
ఎవరి మతాన్ని బట్టి వారికి వాళ్ళ సంప్రదాయాలు వ ఆచారం పక్కారం వాళ్ళకి పండగలు ఉంటాయి కద.
అవును అంటే మత పండుగలు మరియు జాతీయ పంండగలు రెండు రకాలు. జాతీయ పండగల అంట నేము ఇవె సాయంత్ర దినోస రిపబ్లిక్ దినోత్సవం గాంధీ జయంతి అట్లా ఉంటాయి కదా వాటినేమ జాతీయ పండుగలు అంటారు. వీటిలో దేశ ప్రజలందరూ పాల్గొంటారు. కానీ మత పండుగలో అయితే మీరు అన్నట్టు వాళ్ళ ఆచార వ్యవహారాలను బట్టి, మతాలను అనుసరించి కులాన్ని బట్టి, వాళ్ళ ప్రాంతాన్ని బట్టి, వాళ్ళు వాళ్ళు ఆ మతాల పండుగలు చేసుకుంటారు. ఉదాహరణకు దసరా దీపావళి సంక్రాంతి అట్లా మొదలగునే ఉంటాయి. హలో మేడం
చెప్పండి సార్
మీరు కూడా చెప్పండి. మీరు కూడా మాట్లాడండి కొన్ని వేరే మతాసుల పడుగలు గుర్తు చేయండి. ఒకసారి క్రిస్మస్ పండగ
క్రిస్టియన్స్ క్రిస్ మస్ వీటిలో ము ముస్లిం వాళ్ళకి ఇప్పుడు రంజాన్ వస్తుంది. ఇన్న మత అస్తిల ఈ ఉగాది ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు జరుపుకునే పండగ ఎస్టీ వాళ్ళకి ఇట్లా ఉగాది సార్
ఉగాది. ఈ ఉగాది పండగ ఆ ఎలా జరుపుకుంటారో కొంచెం చెప్పండి. మీకు తెలిస్తే నాకు తెలిసి నేను కూడా కొన్ని చెప్తాను మీతో పాటు.
భారతదేశంలో హిందూ మతస్థులందరూ ఈ పండగని సంవత్సరంలో మొదటి పండగగా హు ఆచరిస్తారు సార్.
ఆ
మొదటి పన్ ము జీవితంలో మన ఈ సమస్య లో ఫస్ట్ పండుగ కాబట్టి తీపి చేదు వగరు కష్టాన్ని బాధలు, సుఖాలు సంతోషాలుగా వాళ్ళు అట్లా అనుకొని ఉగాది పచ్చడి చేసుకొని, ఆ జీవితంలో కూడా కష్టాలు సుఖాలు బాధల్ని అన్నిటిని సమానంగా మనం ఎదుర్కోవాలని ఆ యొక్క ఆలోచనతో ఉగాది పచ్చడిని చేసుకొని ఇంట్లో పూజలు చేసుకొని ఉగాది పచ్చడన్ని అందరూ పూజిస్తారు సార్.
అవును బాగా చెప్పారు మేడం అయితే ఈ ఉగాది అనేది చైత్ర మాసంలో వస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే శ్రీ పరాభావ నామ సంవత్సరం సందర్భంగా వచ్చిన ఉగాది. ఈ ఉగాదిని మేము ఈరోజు ఆ చేసుకున్నాం మేడం ఈ ఉగాది పచ్చడ ఎట్లా చేస్తారు. అనేది మీకు చెప్తాను మేడం.
ఆ ఓకే చెప్పండి సార్
ఏమి లేదు అన్ని ప్రకృతిలో దొరికే ముఖ్యమైన మ్మ్ పండ్లు ఇది పండ్లని చీ చెట్లలో చెప్పుకుంటే ఓ మామిడి మామిడ్ ఇయే ఇప్పుడు కింద వస్తాయి కొంచెం పెద్దగా ఐయితాయ్ అనుకోండి అవి ఆ మామిడి పండ్లని తీసుకుంటారు కొత్త చెరుకు ఒక కొత్త చింతపండు బెల్లం ఆ వేప పువ్వు తీసుకొని వాటి కలిపిన మిశ్రమాలో నీళ్లు కలిపి చక్కగా ఇట్లా చేస్తారు ఒక లిక్విడ్ లాగా తయారు చేస్తారు ఓ చింతషార్ లాగానే అనుకోండి ఇక కాకపోతే ఇవన్నీ కలిపి ఉంటాయి సో అలా తయారు చేసిన మిశ్రమాన్ని ఉగాది పచ్ ఎక్కడ అంటారు మేడం
సార్ మీరు మరి వాళ్ళ తినాలా సార్ చేసుకున్నారు మర్ ఈ ఉగాది పచ్చడ తిన్నాలి సార్ ఎలా అనిపిచ్చింది దాని రుచ్ చి మీకు ఎలా అనిపిచ్చింది
పుల్లగా తియ్యగా కొంచెం వగరు కొంచెం కారం కారం ఉంటుంది మేడం తీసుకుంటే ఆరోగ్యానికి మంన్ చిది మేము ఓ దాన్ని తీసుకూరావడమే కాకుండా ఆ ఇట్లా ఇరుగు పొరుగు వాళ్ళకు కూడ పంచుతాం మేడం
మ్మ్ సరూ
ఈ పండగ సందర్భంగా మేము ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని మా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరు కూడ స్నానాలు చేసి చక్కగా తయారైనాము ఇంటి ముందు ముగ్గులు వేయడం ఉగాద్ దాన్ని రాసుకోవడం జరిగింది ఆ ఇట్లా తలుపు ఉంట గల్మ అంటారు కదా గల్మని కూడా శుభ్రం చేసుకున్నాము మామిడి తోరనాలు కట్టుకునాం మేడం
అవున సార్
వాస్
ఇంకా సార్ మరి షాపింగ్ చేసారా ఉగాది
ఆ షాక్ పింగ్ అంటే కొత్త బట్టలు కొనలేదు మేడం నిన్న మాత్రం ఉగాదికి సంబంధించిన ఐటమ్స్ కొనుకున్నాం నిన్ననే మార్కెట్ కి
అవునా సార్ ఆ పూజకు సంబంధించిన సామ్
అవ్న్ ఆ పూజకు సంబంధించిన ఆ వస్తువులు కొనుకున్నాము వాటితోనే ఈరోజు ఆ చేసుకున్నాము అంతా ఇల్లంతా అలంకరించి సువాసన భరితం చేసుకున్నాము తర్వాత దేవునికి ఉగాది పచ్చడ నైవేద్యంగా ఇచ్చి మనం కూడా ఒకరి ఒకరి పంచుకుంటూ ఒకరి నోట్లో ఒకరు వేసుకొని ఆనందించుకున్నాం
హ్మ్ ఇంకా
అవునా ఈ పండగా ఆ ఇంకా బాగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మీరు ఈ విధంగా చేసుకునే సందర్భాన్ని మీరు ఎప్పుడైనా చూసారా కళ్లారా విన్నారా
విన్నాం సార్ అందరు చెప్తారు ఉగాది రోజు భక్షాలు చేసుకుంటాం ఉగాది పచ్చడి చేస్తాం మాకు సంవత్సరంలో ఇదే ఫస్ట్ కొత్త పండుగ సో దినే మేం చాలా పెద్దగా జరుపుకుంటాం హాస్టల్లో కూడా చాలా మంది ఇంటికి వెళ్ళాలి సార్ ఇదే ఫస్ట్ పండగ ఇంట్లో వాళ్ళు రా అంటున్నారు అని ఇట్లా వెళ్ళిన్నారు సార్
హు బాగా చెప్పారు మేడం ఇప్పుడు మీరు మీరున్న ఏరియాలో జరుపుకుంటున్నారా
ఆ జరుపుకుంట్ ఉంటున్నారు సార్ హాస్టల్లో కూడా ఆంటీ మంచి బంతి పూలు తెచ్చి పూరానాలు కట్టింది మరియు అట్లనే వాళ్ళు ఇంట్లో కూడా కట్టింది సార్ హు ఉగాది పచ్చడ ఇంక బక్షాలు కూడా చేసి ఆ లంచ్ తో పాటు పిల్లలందరికి పెడతారు సార్ ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం కూడా పెట్టినారు చాలా మంచిది అనిపి చిల్లి నీను లాస్ట్ టైం టేస్ట్ చేశాను
అవును మేడం మేము మా ఇంట్లో కూడా ఆ భక్షాలు అని మీరు చెప్పారు కదా భక్షాలు కాకుండా మేము ఇంకా తిండే కదా ఏదైనా కానీ మనం కడుపులోనే కదా వేసుకునేది అయితే మురుకులు తయారు చేస్తున్నాం మేము మురుకులు శనగా పిండితో చే సారు స్నాక్స్ లాగా సన్నగా ఇట్లా ఇట్లా చే ఉంటారు
హు అవును సార్ ఆ తెలుసు సార్ ఇంట్లో మమ్మీ వాళ్ళు కూడా చేస్తారు
ఇప్పటికే ఒక ఒక ఒక టబు నింపి ఇగో నింపిది మా ఆవిడ ఈ రోజు ఆయ్ చేసు
హు అది సార్ మా అందరి దాంట్లో కూడా ఏదైనా శుభాకార్యం పండగలు అంటే ఫస్ట్ చేసేది స్వీట్ సార్ మా ఇంట్లో అయితే ఎక్కువ స్వీట్ అంటే ఏమిటనే చేస్తారు సార్ క్రిస్మస్ కీ
బ్బా మంత్ చక్కగా గుర్తుచేశారు సేమీయా నిజ గా మేమ్ చేసాము తిన్నాము కూడా తిన్న తర్వాత కూడా మర్చిపోయి మీకు చెప్తా లేను మీకు మేము కూడా చేసుకున్నాం ఈరోజు సేమియా
అవునా సార్ ప్రతి ఇంట్లో కూడా ఇక సేమే అంటే అందరికిీ ఫేవరెట్ ఉంటది మంచిగా మంచిగా చేస్తా స్తారు మా ఇంట్లో కూడా
ఆ
హు మీ కూడా ఇష్టం అ సార్ సేమియా అంటే
చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం మేము కూడా సేమియాలో కిస కిస్మిస్ బాదం అన్ని ఎండిన పండ్ల ముక్కలు ఇట్లా దంచి వేశారు చాలా బాగుంటది
హు సార్ ఇట్లా ఉగాది పచ్చడాకి ఇట ఇట్లా ఇవన్నీ మిశ్రమాలను కలిపి చేేసి ఈ పచ్చడికి ఉగాది పచ్చడి అని పేరు ఎందుకు వచ్చింది సార్ మరి దాని వెనుక
అంటే ఉగా ఉగాదినాడే చేసుకుంటాం కాబట్టి ఆ దానికి ఉగాది పచ్చడి అని అంటాము నిజానికి మామూలుగా వేసే పచ్చలు లాగా ఇవి ఉండవు దీనికి ప్రత్యేకత ఏంటంటే దీంట్లో నీటి భాగం ఎక్కువ ఉంటది ఇళ్ల,
అవున సార్ నార్మల్ గా పచ్చళ్ళు బాగా రోజులు మనకు ఎక్కువ స్టోర్ అయ్యి ఉంటాయి
అవును ఆ పచ్చళ్ళు వేరు ఆ పచ్చళ్ళల్లో ఎక్కువగా నూనె ఉప్పు కారం దట్టిచ్చి చేస్తారు, ఇదేమో ఆరోగ్యం అది అనారోగ్యం గాని ఇది ఆరోగ్యం
ఊ అవును సార్,
ఆ ఒక పచ్చలలో ఉప్పు కారం ఎక్కువ దట్టించడం వల్లన అది హానికరము లోపల జీర్ణ వ్యవస్థను ఖరాబ్ చేస్తుంది అన్నమాట ఇప్పుడు నేను చెప్పే ఉగాది పచ్చడిని తీసుకుంటే ఆ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, కొన్ని విటమిన్లు ఖనిజ లవణాలు కూడా బాడీకి దొరుకుతాయి ఇప్పుడు ఎండాకాలాన్ని. కూడా మంచిగా ఫేస్ చేయవచ్చు అంటే ఒక బాడీని కూల్ చేసుకోవడం ద్వారా కొంచెం. ఆ మా శరీరాన్ని చల్వ కూడా చేస్తుంది అంటారు కాబట్టి టి ఈ పచ్చడా ఆ రెగ్యులర్గా చేసే పచ్చళ్ళ కంటే ఆరోగ్యకరం
అవును సార్ పులుపు తీపి చేదు వగర ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క దానిగా మన బాడీలో హెల్ప్ చేస్తాయి
అవును మన బాడీకి రెసిస్టెన్స్ పవర్ ఇస్తుంది అన్నమాట అంటే అదే వ్యాధినిరోధక శక్తిని ఇస్తుంది అన్నమాట,
అవును సార్
ఈ రోజు ఉంటే ఓపిక ఉన్న వాళ్ళు గుళ్ళు సందర్శిస్తారు దేవాలయానికి వెళ్ళి వాళ్ళకు ఇష్టమైన దైవాన్ని దర్శించి వస్తారు
ఇంటికొచ్చి ఉగాది పచ్చడి చేసుకొని ఇంట్లో కూడా పూజలు చేసుకొని దీపం పెట్టి, ఇట్లా జరుపుకు తర్వాత
ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఈ రోజు పండగల గురించి మాట్లాడుకున్నాము ముఖ్యంగా ఉగాది గురించి నాకు బాగా విషయాలు తె తెలిసింది మీ వల్ల మీరు మాకు అంత అవగాహన కలిగించారు ధన్యవాదాలు
ఓకే సార్ థ్యాంక్ యూ